హలో
బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నామండి తిన్నారా
తిన్నానండి అప్పుడు మధ్యాహ్నం.
ఏం చేస్తున్నరండి?
నేను అలా కూర్చొని ఉన్నా, మీరు తిన్నర?
ఆ తిన్నా అండి పొద్దున.
అవునా మీరెం చేస్తుంటారండి.
ఏముందండి చదువుకుంటా అండి.
అవున
ఏం చేస్తరండి?
నేను కూడా చదువుతున్నాను ఇప్పుడు ఇప్పుడైతే
ఏం చదువుతున్నారు?
నేను గ్రాడ్యుయేషన్.
ఏ ఇయరు
ఫైనల్ ఇయర్ అన్కోండి.
అనుకోండంటె కాదా అండి, అబద్ధం చెప్తున్నారా?
ఇగ ఇప్పుడు అయిపోతది ఏప్రిల్ల్లో అయిపోతుది ఇగ
సేము ఇద్దరం
ఏప్రిల్ లో నాది థర్డ్ ఇయర్ అయిపోతది.
నాది మే లో అయిపోతది థర్డ్ ఇయర్.
అవునా మీరు గ్రాడ్యుయేషన్ ఏనా?
అవును
ఎక్కడ మీది?
హన్మకొండ వరంగల్
జె జె ఎన్ టి యు న మీది
కాదు కే యు
కాకతీయనా
అలో
అవున
అ ఏం చేస్తున్నరండి.
ఏం లేదండి కూర్చన్న, మీరు ఏ స్ట్రీము అంటే బ్రాంచ్? ఏం బ్రాంచు?
బి జెడ్ సి అండి, మీరు?
ఆఆ ఏందీ?
బి జెడ్ సి.
వి జెడ్ సి ఆ?
బి జెడ్ సి
అదొక బ్రాంచా?
ఆ కాదా?
ఏమో మరి నేన్ మొదటిసారి వింటున్నా. అంటే ఇప్పుడు ఇంజనీరింగే కదా మీరు?
ఆహా కాదండి డిగ్ గ్రి నేను.
డిగ్రీయా
ఉమ్
మరి గ్రాచ్యువేషన్ ఓకే. ఇంకేంటండి మరి విశేషం ఉన్నాము ఉన్నాం వినిపించడం లేదా
ఆ వినిపిస్తుంది చెప్పండి
మీరే చెప్పాలండి మీరు మోవీ చూస్తుంటారా అండి
ఆ చూస్తాండి కానీ చాలా తక్కువ మీరు చూస్తారా
అవును నేను ఎక్కువ చూస్తాను నేను ఒకసారి మూవీ చూ నక పోతే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది చెప్పాలనా మంచిగ నవ్వుతారు మీరు అయితే ఇగ మా దోశగాళ్ళు ఉంటారు కదా
ఆ
మేము ఒక నలుగురు ఐదుగురు దిశాల్లం ఉంటాం
నైట్ షోకి వెళ్ళారా
మ్యాట్ని అనుకుంటా మ్యాట్ని ఆ మ్యాట్ని అయితే మేము మా దోస్త్ గళం ఉంటాం య నానీ నాని అన్న మూవి సరిపోదా శనివారం మూవి
ఆ చులేదండి
ఒక మూవీ ఉంటుంది మంచిగానే ఉంటుంది సో ఇక మేము కాలేజ్ వెళ్ళినము కాలేజ్కి వెళ్తే దోస్తులు అందరం కలిసి కాలేజ్ బంక్ కొట్టి మరి పోదామారా అనుకుంటు అనుకున్నాం
ఉమ్
అనుకున్నంటే బంకు కొట్టినాం మనం కాలేజ్లో అటెండెన్స్ పడడానికి తమ్మేసినాం
ఆ తుంబేసి పోయిరా
పోతే జోక్ ఏంటంటే ఇప్పుడు మా మేము ఎట్లా ఇ ఇంజనీరింగ్ లో ఒకటి రఫ్ బుక్ యూస్ చేస్తాం అన్నిటికీ
ఆ
ఆ ఉన్న బుక్ కాస్తా నా బ్యాగ్ లో ఉండే ఆ బ్యాగ్ లో ఇక మొదటి రోజు షో మొదటి రోజు వెళ్ళినం మొదటి రోజు వెళ్తే ఇగ ఉన్న బుక్ కాస్తా పేపర్లు చంపినాం
దా
పేపర్స్ పేపర్స్ చంపినాం బుక్
హ
పేపర్ చింపి బ్యాగుల వేసినాం
ఆ
బ్యాగలే వసి అందరం ఇ అందరం కలిసి జల్ జల్లి థియేటర్ కడి పోయినాం ఇక టిటర్ కాడికి పోయినం పోతే ఇగ టికెట్లు వేసుకున్నాం టికెట్లు వేసుకొని ఇక లోపల పోదాం పార్రా అని ఎంట్రీ అనుకునే లోపు జోక్ ఏందంటే అల్లం చేసిరరు మేము మేము ఫ్రెండ్స్ కాదు థియేటర్ మేనేజ్మెంట్
ఉ
ఇక మేము చింపుకొని బ్యాగు్ల వేసుకున్నాంగా
ఆ
అదేమి గదేమి ఏసు లేదు అని బ్యాగ్ గుంజుకున్నారు కద మది
ఇబో అయ్య్యో పాపం
అంత కష్టపడి అది ఇది అన్ అది ఇదని చేస్తే వాళ్ళు బ్యాగ్ గుంజుకున్నారు ఒకవేళ ఒకవేళ చెప్పినా వినకుండా మీరు విసిరేస్తే మీరే మీరే ఉడవాలి అనుకుంటూ మమ్మల్ని ఏదో ఏదో అన్నారు ఇప్పుడు అది ఎవడుడుత్తాడు చెప్పండి ఇజ్జత్ పోతది థియేటర్ లో ఎవడన్నా వుడుతాడా ఏం అవసరం లేదు చిరవై కానీ మాకు బాధ బాధ ఎందుకు అనిపించింది అంటే అది మేము రాసే బుక్ కూడా చింపినం ఇస్ర
ఆ పమ్మి లాంటి పరిస్థితి ఎవరికి రావద్దండి
ఇమని బుక్ చంపినాం అటు ఇస్రలే ఇటు బుక్ కూడా చినిపోయింది
ఇంట్లో ఒక బుకు మళ్ళీ
అదే ఒక బుక్ చదువు చెప్పే బుక్ ని కూడా తెగించి ఏస్తే అయినా ఆడు ఇయ్యాల లోపల బ్యాగే గుంజుకున్నాడు డైరె బ్యాగ్ ఆడే పెట్టుకున్నాడు
ఉంహు
ఇంకోసారి ఇలానే ఇలానే ఏమైందంటే ఇటు మాసైడు శ్రీనివాస థియేటర్ అని ఉంటుంది మంచి థియేటర్ అంటే సౌండ్ మంచిగా వదులుతాడు
ఆ
నేను మస్తు చూస్తానండి మూవీస్ థయేటర్లలో దదాపు వంద కంతే ఎక్కన చూసినా కావచ్చు
నేను ఎప్పుడు వెళ్ళలేదండి
నేను ఇంటర్ చదివేటప్పుడు ఎలా అంటే వారానికి ఒక మూవీ అంటే శుక్రవారం శుక్రవారం ఒక మూవీ రిలీజ్ అయితది
ఏమో వారానికి మ్ రోజు లేదా
వా వారం పక్క శుక్రవారం శుక్ శుక్రవారం పక్కా పోవుడే ఏదన్నా కొత్త మూవి రిలీ ఎప్ ఇలా అంటే నూట పది రూపాయలు బాల్కనీ ఉండే స నూట వంద రూపాయలు నేను సెట్ చేస్కు ని ఇక మా నన్ను తీసుకెళ్ళేటోడు ఇ పెట్రోలు ఎంట్రవేల్లో పైసలు ఆడబెట్టుకునేట్డు
హ
అలా అలా వెళ్ళేటోని ఒక్కసారి అంటే సుందరాణికి ఇది కూడా నాని నాని అన్న మూవీనే తెలుసా మీక అంటే సుందరాణికి అని
ఆ తెలుసు చూస్నా అంతా గుర్తిలేదు
మూవీ చూడ్నికి పోయినాం మేము ఆ మూవీకి చూడనీకి పోయినప్ ఇప్పుడు వర్షం ఫుల్ కొడతంది
హ
అప్పుడు పనికి పో అచ్చినా అంటే అప్పట్లో పని వెళ్లేటోడ్నీ వైరింగ్ అలా ఇలా కొంచెం పైసలు ఉండేటివి పనికి పోయ్ వొచ్ వచ్చిన పనికి పొయి వచ్చినంక స్నానం చేసినా ఇక స్నానం చేసిన బాడి కొంచెం మొత్తం డల్లు ఉండే ఇగ నేనానికి మాట ఇచ్చి ఉన్నా మూవీకి వస్తారా అని
ఆ
ఇగ వర్షం కొడుతుంది అయినా కూడా ఇనకుండా నన్ను పట్టుకొని పోండు నేను మా ఇంట్ల చెప్ కో లే పోతాన్నాని
ఉహ్మ్ ఒ
పోతా అన్న అనిగ చెప్పలే వర్షం పడుతున్నా కూడా పోయినాం పోయినాం కతం ఇగ అడిగి పోయినంక మా అన్న ఫోన్ చేశిండు ఇగ మా అన్న అంటే నాకు ఫుల్లు బయం చెప్పాలే పైగా నేన్ జెప్పలే పోతున్నా అని ఏమా అన్న ఫోన్ చేసి ఏడున్నావ్ర అనేసరికి నాకు గజ్జుం మన్నది ఒకటేసారికి
ఎం చెప్పిర్ మరి అవగం చెప్పరా
ఇటు అ అబద్ధమే చెబ్దాం అనుకున్నాం ఇటు మూవీగానీ నచ్చినాం అన్న అంటే వేరే పనికి వచ్చినాం వర్షం కొడుతుందని ఆగినాం అది ఇది అకుంట ఏదోది చెప్పినా అంటే మూవీ కోసం రాలే వేరే పనికి వచ్చినాం ఇగ వర్షం కుడుతందని ఆగినం చూస్తే మూవీ కూడా చూస్తాం కావచ్చు అన్నట్టు ఇట్ల చెప్పిన
తెలివైనా వాళ్లే
ఆ కనీ అన్న ఏమన్నాడంటే త్వరగా రా మరి మూవీకి పోకు అని చెప్పిండు సరే అని నేన్ చెప్ నేను అసలు మూవీకే పోయినా సినిమా జూనీకే పోయినా కనీ నేను వేరే పని కోసం వచ్చిన వర్షం కొడుతుంటే ఆగిన అలానే మూవీ కూడా చూస్తా కావచ్చు అన్నట్టు ఇట్ల చెప్పిన సో మేము మేమ్ థియేటర్ దగ్గర వెళ్తే ఎవ్వరులేరు వర్షం ఫుల్లు కొడతా ఫుల్ అంటే ఫుల్ మేం మొత్తానికి తడిశిపోయినాం ఒక్కరు గుడలేరు సినిమా టాకీస్ కాడ మేమి ఇద్దరమే
ఆహా
ఇద్దరం అయినా కూడా టికెట్లు ఇచ్చిండి గా మాకిద్దరికి
ఇద్దరికే
ఇద్దరికె ఇద్దరికే ఇచ్చిండు ఆయన పోయినాం కూర్చున్నాం ఒక పది నిమిషాలు ఏమో అయితంది పది పదిహేను నిమిషాలు అయితంది చూసినాం అంటే చైల్డ్హుడ్ స్రీన్స్ ఉన్నాయి చూసీరా మీరు అంటే సుందరానికిలో
ఆ చూస్నా
పోయింది ఇగ అప్పుడు కరెంట్ పోయింది ఇగ
ఉమ్మ్
కరెంటు పోతే ఇగ ఆయన వచ్చిండు ఇగ ఓనరు ఓనర్ వచ్చి ఏమన్నాడు అన్న మీరు ఇద్దరే ఉన్నారు కదా మీ పైసలు మీరు తీసుకోండి ఎందుకంటే కరెంటు ఉంటే ఎసేటోళ్ళం ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి జనరేటర్ ఎయాలే దానికె ఐదు వేలు ఖర్చు అయితది మాకు డీజిలు ఇగ మీ ఇద్దరికి ఎట్లా ఎయ్యాల అన్న అనుకుంటూ చెప్పిండు ఇగ ఇగ అట్లా సరే అనుకుంటు బయటకి పోయినం మంది తిన్నాం మంది తిని ఇంటికి అచ్చినాం ఇంటికచ్చి ఇంటికి అచ్చేసానికి అన్నకి చెప్పేసినా చెప్పినాగా అన్న వేరే పనికి పోయినా చూస్తే చూస్తా లేదంటే లేద్ అనుకుంట చెప్పినాగా అందుకే వచ్చేసినా అనుకుంటూ చెప్పినా ఇగ
అది కూడా మీ మంచి కె జరిగింది
గదే గదే అప్పుడు నాకు నాకు అదే కతమే ఇగ నన్ను చంపె అడిగామ
ఓ
అలా జరిగింది అండి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఇలాంటి జరుగుతుంటే మంచిగా అనిపిస్తాయిగా మన కోసమే ఇలా జరిగింది వా రాన్నట్ అనిపిస్
జరిగిందండి అది పక్కా లేకపోతే తన్నుళ్లు తినటోలు ఏంటి
అదే అదే ఇంకో జోక్ చెప్పాలనా న్యూ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు మా ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మీకు తెల్వందా అండి
ఆ మిడిల్ క్లాసే అండి
జోక్ ఏందంటే ఇంట్లో మమ్మీ నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు ఎట్లా కేక్ కటింగ్ టువెల్వ్ కి ఎట్లా తినడు తాగుడు ఉంటది కదా అంటే నేను దాగను ఫ్రెండ్స్
తాగరా మీరు అబద్ధం చెప్పకండి నిజం చెప్ పండి
లేదు నేను ముస్లిం నేను నేను ముస్లింని కాబట్టి తాగనండి
అవునా
అవును
తాగారా అండి
ముస్లిమ్స్ తాగద్దండి కానీ కొది గాయిదు కొడుకులు తాగుతారు
అంటే నాకు తెలీదు అందుకని అడుగుతున్నా
తాగద్దు అసలు చెప్పాలంటే ముస్లిమ్స్ తాగద్దు కానీ సరే జోక్ చెప్తాను వినండి
ఆ
ఆ అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంటది అనుకుంటే నేను వెళ్తాం మమ్మీ అంటే మా మమ్మీ ఏమన్నది నేను ఎడుకన్నా పోగాని పది పది పది లోపు ఇంట్లో ఉండాలట న్యూ ఇయర్ సెలబ్రేషన్ పన్నెండు గీట్టుకుంటది కేక్ కటింగ్ పదిటి లోపులు రమ్మంటారు మా మమ్మీ సరే అండి మరి నేను ఉంటాను
ఓకే అండి